ఏం చేస్తన్నావ్ రా ఇ
ఏం లేదురా ఎక్కువ పిల్లలే ఆడుకుంటారు బయట
ఏమి ఆట
వాళ్ళు సైకిల్ తొక్కుతారు వాళ్ళు మొన్న అన్నయ్య సైకిల్ కొన్న బాక్స్ ఉంట బాక్స్ లో ఒక పడకుండా ఒడు పైన ఎగుర్తున్నాడు
చిన్నయ నా
హు ఇంకా ఏం చేస్తాం తిన్నావా ఇగ ఎండ తగ్గింది కదా కొంచెం వేడి కూడా తగ్గిందని బయట చెప్పేసి సైకిల్ తోక్కూకుమ్మంటే టీవీ బంద్ చేసి ఇప్పుడే బయటకు వెళ్ళి
ఇంకా ఎన్ని రోజులు ఎండకాలం గింజలు పెట్టే టైం దగ్గరకి వతదిగా వానలు పడ తె
వర్షాలు పడతే కదా ఎక్కడ పడతాన్నాయి వర్షాలు భయం భయం అంటారు భయం లేదు ఏమి లేదు మరి డాడ్ ని అడిగినా బయట అమ్మిండు అంట జొన్నలు కాకపోతే టూ థౌసండ్ కి అమ్మిండు అంట
రెం వేల కు అమ్మిండు అంటనా
పంతొమ్మిది వందలు అన్నారు కదా అంటే రెండు వేలు పెట్టిళ్ళు ఆ వేరే ఇలు కట్టుకున్నా అనేవాళ్ళును వీరు మీ ఇంటి పక్కన అన్నయ వాళ్ళు కే అమ్మిండ్ర అట అక్షురం ఆ వాళ్ళఐకేపి అమ్మిండ్రట మాయ ఉన్న వాళ్ళే మా ఇంటి వెనకాల వాళ్ళే అందరి కలిసి పోవాలి పోదమని తెప్పించుకున్నాట డాక్టర్ వాళ ఆరో ఇక మ తముల వాళ్ళ ఉండి డాడీ ఉండి ఇట్లా నేనికతే ఎక్కువ పడతాయి కదా అని చెప్పేస్తే సరే అని మళ్ళీ ఇటు వైకేపు గట్టిలు ఆ లారీలో మీ వోళ్ళని వంపినా అన్నాడు
అవునా
అట్లా ఎందుకు రగీవ్ అని అడుగుతాను అంటాడు అ్య ఉత్తానని తెలుసుకుందా మని ఆ రోజు చాలా మీ అందరు ఉన్నారు కదా గ్రూపు మరి అందరు కొదిసేం తినరా లేదా వేర వేరే పంపిలానే అంటే ఎట్లానే ఏంది అని చెప్పి సరే ఒకే అని
మంచి పని చేసిన్ కనుక్కొని
మ్మ్
కా నాకు చెప్పలే కరెక్ట్ అమౌంట్ అ రెండ వేల నాలు వందల అయినా
బాగా డౌడ్తాంది ఇట్లనా
ఇప్పించినా అనుకుంటానా నేను అడిపించినాను అనుకుంటుండు ఏమో రా
ఏమో అన్నా అనుకుంటు ఎప్పటికి ఫోన్ చేసుకున్నాని తెలుసు గా
ఆ తెలుసు కదా అనుకుంటాడు అయినా చెప్పడుగా బయటికె అయినా నువ్వు డైరెక్ట్ అడిగినా చెప్పడుగా బయటికెట్లయినా
హ్మ్
కె ప్రాబ్లమ్ ఏం ఉంది మా వాళ్ళకి చెప్తానే ఆగ మాటలు వాళ్ళకి చెప్తా ఆగు
నేను ఇంత అమౌంట్ అని చెప్పి అన్నా కూడా అవును నాక్ అట్ చెప్పినాటకాన్ని చెప్పడు
హ్మ్ చెప్పడు మా వాళ్ళ దాన్ని నోట్లాగై లే గాని మీ వాల్ళ నోట్లు అగుతాయి మాటలు అందుకేగా మా వాళ్ళకే ఏం చెప్పం
హ్మ్ అదే అన్నాడు మాకు రేపు ఒక రోజు హాలిడే రేపు ఎల్లుండి నుండి ఫుల్ డే
ఇప్పుడు ఫెస్టివల్ వస్తుందిగా
ఏం ఫెస్టివల్ ఉన్నది అమ్మ నీకు
అయ అమ్మో తెలంగాణ ఫార్మేషన్ డే
అయ్యోయ్య మగ మొన్న బక్రీద్ కే ఇయ్యాలే ఇగ దానికి
బక్రీద్కి ఇయర్లే మాకు గుడ ఇయలేదు తెలంగాణ ఫార్మేషన్ డే కి ఇతరు ఎందుకు ఇయరు అది గవర్నమెంట్ మ్యాండేటరీ హాలిడేగా
హ్మ్ దసటత్త బాగా ఉండ చప్పుడకి
అయినా మీరు మీర్ తిరిగేది స్కూల్ అడ్మిషన్స్ కోసంగా
అడ్మిషన్స్ కోసం ఆహా నేను అంటానే ఇ ఎక్కువ హాలిడేస్ వచ్చిందంటే దసరా కే కదా
అవును రా ఎక్కువ అప్ ఇప్పుడు మీకు కొంచెం టైం ఉంటంది ఓన్లీ ఎగ్జామ్స్ పేపర్స్ కరెక్షన్ చేయడం ఉంటది అంతేగా
మాదే ఉన్నది మాకు నర్సరీ వాళ్ళు కాబట్టి ఇప్పుడు మా ఆహా మాకు ఎట్లా తెలుసా మేము ఇద్దరం ఇద్దరం ఎగ్జామ్ డ్యూటీస్ వేస్తడు ఒకరేమో ఎగ్జామ్ పెట్టుకోవాలి ఒకరేమో మ్ ఎగ్జామ్ పోవాలన్నట్టు ఎగ్జామ్ డ్యూటీకి పోవాలే ఒకరేమో ఇక్కడ ఎగ్జామ్ పెట్టుకోవాలే మేమేం చేస్తాం అంటే పొద్దున్నే ఎగ్జామ్ రాసే వాళ్ళకు నేను పోయిన అనుకో ఆమె ఎగ్జామ్ పెడుతది ఆఫ్టర్నూన్ వెళ్ళిపోత కదా నేను కరెక్షన్ చేత్త
ఓ
అట్లా లేకపోతే మార్నింగ్ రివర్స్ నేను ఎగ్జామ్ పెట్టాలే ఆమె కరెక్షన్ చేయాలే
కానీ అట్లయినా కూడా టెన్ డేస్ అయితే కొంచెం హాలిడేస్ ఉంటు
ఆ మాకు అప్పుడు దిద్దుకున్న అప్పుడే ఇచ్చేసినా అయిపోతాయి ఆ లొల్లి పోతది మాక అంత ఏం ఉండవ్ పేపర్స్ దిద్దుకోవాలి తోకమట్ట అట్లా ఏ
ఈ ఈసారి ఈసారి ఏ నెలలో వస్తుందో మరి
ఏమో ఈ సారి మా మామయ్యా చనిపోయిండు మన ఫస్ట్ పండగా ఉండమంటరో పొమ్మంటరో ఏమంటరో అదో భయం నాకైతే లోపల ఇ
అయిపోయిందా వన్ వన్ ఇయర్ ది అయిపోయిందా
అయిపోలేదు పండగలే ఇప్పుడు అప్పుడు అంటే ఆమె పేర్చుకపోయేది ఇప్పుడు ఎట్లుంటది పేర్చుకపోతదో పేర్చుకపోదు అన్నే ఉండు అంటే అంటదా ఎట్లా గట్లా భయం అయితాంది నాకు
అయిపోయినట్టే ఇగా పేర్వది ఎట్టయినా
దీవాలి కంటే ఎట్లాగూ పోను ఎందుకంటే మాకే ఉన్నాయి కాబట్టి ఇగ నేను పోయేది గట్టిగా దసరకే పోయ్యేది ఆ సంక్రాంతి కూడా పోతా పోతా అంటే ఇక్కడ ముగ్గేయవా చెప్పేసి ఆపి ఆపి ఆపి ఇగ కొంచం సీరియస్గనే పోవుడు ఇగా గట్టిగ పోయేది అనిపిచ్చేది గని
కదా
ఆ ఏంటిది రా
ఇట్లనే ఇట్లనే నయం రా అట్లా కష్టం ఇంకా
అవునట మావోళ్ళు చెప్తాంటే నేను ఉత్తంత అంటే వాళ్ళు లేక ఏం ఏర్పడతలేదా అంటది నన్ను ఎవళ టార్చర్ వాళ్ళకి ఉంటదితి నీకు ఉంటే ఎడితే నాకు లేక ఏడిషినట్టు ఉంటది కథ
అవును
ఏవల్దీ వాళ్ళకే ఉంటది
అ
హ
మా చిన్నక్కది బెటర్ అది రావాలనుకుంటే వత్తది పోవాలనుకుంటే పోతది మా బావని దేకను కూడా దేకదు
అట్లనే ఉండాలి
ఏమో పెద్దలతో మా పెద్దలతో తెలిసిందేగా ఎన్ని సావాసాలు చేయాలో
వాళ్ళది కూడా వేరే కదా ఇప్పుడు ఏం ఉన్నది రావలీ అనుకుంటే రావచ్చు పోవలి అనుకుంటే పోవచ్చు
అట్లా రారు కదా వస్తే మన ఊర్లో నుంచి ఇన్ఫర్మేషన్లు ఉంటాయి కదా మాన ఊర్లో నుంచి ఇన్ఫర్మేషన్ పోతుది తెలుసా నీకు
ఆహా మన ఊర్లో నుండి పోతుందా
ఎవలా తోటి అని అడగవా
ఎవరు
మీ అన్న ఉన్నాడుగా గుడి పక్కన
ఆ గాయనేన
ఆ ఆయనకు బాగా కనెక్షన్ ఉంటది ఆయన ఇంకా మీ ఇంకో పెద్ద నాన్న ఉంటాడు చూడు ఇప్పుడు
గగాయన క రొండో ఆయనా పొడుగు బొట్టు పెట్టుకున
ఆ పొడుగు పెట్టుకు ఆ గాయనా గాయనా ఉన్నా మీ అన్న మీ అన్న ఇంకెక్కువ మీ మీ పెద్ద నాన్న అయితే మాముూలు ఫోన్ చేసి అడగాకపోయినా ఇన్ఫర్మేషన్లు ఇత్తడు ఫోన్లు చేసి మరి రిటర్న్ల కానీ మీ అన్న ఫోన్లు చేస్తనే ఇన్ఫర్మేషన్లు ఇస్తాడు
థీమ్
కానీ మీ అన్నవోళ్ళు కొంచెం మీ మీ అన్నంటి దగ్గర పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్లు ఏం లే అక్కడ పంటలు ఎట్లున్నాయి పంట మిల్ల ఎట్ల దత్తాభారాల ముచ్చటా అయితే మీ పెదనాన వాళనా అడుగుతారు
మ్మ్ హ్మ్
అట్లా మిగతా ఇవి ఎక్కడ నుంచి పోతాయి మళ్ళీ ఎక్కడ నుంచి అప్పట్ ఇట్లా వీలుుండే ఏ ఏ వాడది ఒక డబ్బా ఉంటది చుడకదేవాడక ఆ డబ్బా ముందు ఉండే ఇల్లు చిన్నోళ్ళు ఉంటారుగా మన ఫ్రెండ్ ఉంటది కదలా
ఆహా వాళ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదా
అప్పట్లా అయినిచ్చేది బాగా అట్లా అట్లా పెట్ ట్కుంటద్ర మా మా పెద్దత్త మా పెద్దత్ తందర ఒక పెద్ద అత్త అందరి దగర అట్ ఇన్ఫర్మేషన్స్లా లాగుతది
అవునులే పెళ్ళ ఎప్పుడు వేసుకుంటా అని అడుగుతాంది మా తమ్ముడిని మనంతానే ఎవరైనా ఉంటే యూసి చేద్దాం అంటాంది మొన్న
నేను చెప్పినగానే ఆల్రెడీ ఉంది అమ్మాయి నువ్వు చూడక అని చెప్పినగానే అట్గనే కావాలని అడుగుతుంది గో
ఆ
ఆ రోజ ఆ రోజు అమ్మే ఆ రోజు ఆమెనా నాలుగైదు సార్లు అడిగినప్పుడే డౌట్ అది గట్టిగా వచ్చిందే
అమ్మకు తెలుసా అంటావా
ఆహా ఏమన్నా సంబంధాలు వచ్చినాయా ఏమన్నా సంబంధాలు చూతా మంచి తెచ్చుకున్నాడుగా పిల్లగాడు మంచిగా అయ్యిండుగా మంచిగా ఆ ఆహా
వాళ్ళ తమ్మునికా
మొన్నె ఆ రోజు చూసినా ఇట్లా మంచిగున్నాడు మా తమ్ముడు అని అన్నదన్నట్టు
ఉమ్
చదివిం కదా అమ్ముడో వాళ్ళ కొడుకు అని అన్నట్టుగా అంటే ఆయనకు నువ్వేం సంబంధాలు చూడగద్దామా ఆల్రెడీ అమ్మాయి ఉన్నది అని చెప్పినా నేను
హ
ఆ ఏడ చూస్తే ఏడ అయినా వాళ్ళ కొడుక్కే చూ చూసు కుంటుందిగా దొరుకుతలేవు
అవునా దొరుకుతలేరా
మన దాంట్లో దొరకట్లేగా అమ్మాయిలు
దొరకట్లేదంటే ఎందుకు ఎతుకుతే ఎందుకు దొరుకతలేరు గాని ఎక్కువ జాబు ఉన్న వాళ్ళు వీళ్ళు అని చెప్తారు నువ్వు
ఆంతొరకత మీరు అమ్మాయిలు కూడా చానా తక్కువ ఉన్నారు
ఆమ్
తక్కువ ఉన్నారు మళ్ళా మా మా వాళ్ళ ఆయిన యుఎస్ లో ఉంటాడుగా
ఉమ్ అక్కడికి పోడు కష్టం కదా మళ్ళా
ఉమ్ ఉమ్ అక్కడికి పోవుడు కష్టమే వాళ్ళిద్దరికి మెచ్చాలన్నా కూడా కష్టమే మళ్ళ మా అక్కలాగా కమలవు ఇక ఉండాలగా మా ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉంటాయి రా వాళ్ళకి బా
అదేగాని ఫస్ట్ వీలు కూడా ఒప్పుకోవాలి గదా అమ్మయి వాళ్ళు ఒప్పుకుంటేనే చైతన్య అడిగి పోతారు అని చెప్పి
ఈ కాలం ఈ కాలంలో అవి అన్ని అటా జూస్తురా ఆ గా యూఎస్ లో ఉన్నడు అంటే ఖతం ఒప్పేసుకుంటుండ్రు అవన్ని ఏడా జుత్తరు ఆడ జాబ్ చెత్తండా పార్ట్ టైమ్ చెత్తండా ఇవన్ని అవసరం లేదు గా వాళ్ళకి ఆడే పర్మనెంట్గా ఉంటాడా ఇట వస్తాడా ఇవన్నీ అవసరం లేదుగా
అది గుడా కరక్టే అనుకో
ఉమ్ మరి ఏం చేత్తరు ఏం చేయరు ఏదో ఒకటి అని చేసుకోవడం తప్ప ఏం వుంది ఈ అయినే ఇప్పు ఇప్పుడు వచ్చేది అయన ఎప్పుడు చేసుకునేది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయిగా అన్నీ
అదే మనకి ఇయర్స్ ఉంటద ఏమన్నా ఇయర్స్ పాదా
ఈ టైమ్ లోనే జాబ్ చంపా ఆయనకి ఇంకా జాబ్ రాలా
అవునా జాబ్ రాందే ఇప్పుడు యుఎస్ లో ఏం చేతనవ్ అంతగనం
పంపేయ్
ఆహా పార్ట్ టైమేనా గిన్ని సంవత్సరాలైతుందిగా పోయి రెండు మూడు సంవత్సరాల్ అయితలేద
అయితంది ట్వంటీ ట్వంటీ టుల పోయిండు
మీ
సర్లే మరి
సరేర
బాయ్